హలో
హలో
ఆ మేడం బాగున్నారా
బాగుందండి
ఏం చేసంద ఆ బాగున్నా మేడం రమేస్తున్నారు
ఏం చేస్తామండి మామూలుగాకు ఫ్యాన్ వేసుకుంటే వేడిగాడుపు కూలర్ వేసుకుంటేనేమో ఇది హ
అలానే ఉంది మా దగ్గర కూడా
తిన్నర భోజనాలు అయిపోయినాయి మా దగ్గర ఎంత ఉంది ఈరోజు ఫార్టీ సిక్స్ ఎండ
మొన్న తేర్
ఇజు ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ కుక్కసారి నా బోని
అలానే అవును అలానే ఉంది ఏమైన్నా ఇష్యూస్ వ వ చిన ఆ మా సైడు అయితేవన్నీ పోయినాయి
ఏంటి అడి
ఇవి పొలాలు మూడలు సన్నగాలిని
అవునా మా దగ్గర అట్లే ఏం లేదు కాని మా దగ్గర ద్గర ఎెండో దెబ్బకి జనాలే ఒక అంటే అక్కడక్కడ అక్కడక్కడ
అందరి కలిపి అంటే ఎంత ఏజ్ ఉంటుంది మేడం వాళ్ళకి
చిన్న పిల్లలు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు నడయుడు వాళ్ళు కూడా ఉన్నారు ఎండలకి ప్రాణంకి ప్రాణం కొన్ని ఎండకు ఎక్కువ తేడా లేదండి ఇప్పుడు
ఎండలు వాస్త మరి ఏం చేస్తాం మేడం బయటకి వెళ్ళక తప్ప వెళతాలేమో అలా జరుగుతున్నాండి
అవును
ఏం చేస్తునారు లేదు మేడం మీరు పెట్టిరా శ్రేణ ఎట్ల చేస్తారు అటు సైడ్
మేము పెట్టినామండి ఆవకాయ పచ్చడి పెట్టినాము మామిడికాయ ముక్కలు కోస తి ఆవకాయ పెట్టుకున్నాం
అంటే ముందు రోజు ఏమన్నా వేస్తారా అంటే వాటర్ లో పెట్టడం గాని
హ్మ్ అంటే కాయలు తెచ్చిన రోజు వాటర్లో అంటే అదండి ఏం లేదు హలో కాయలు కొనుకోచ్చినాకా ఒక్కోల్ రెండు మూడు గంటలు వాటర్ లో వేస్తా
ఆహా అలా చేస్తారా
తెచ్చుకొని ఆ ఎల్లిపాయలు అవన్నీ తీసుకొని అన్ని బస్ ఆవు పొడి అంత చేసుకునే దాకా వాటర్లోనే ఉంచుతాం
అలా ఇప్పుడు అవన్నీ ఉంచి తీసి కడిగి ఆరిన్నాకనే కదా కోయడం
అవునవును
ఆ ఎట్లా పెడతారా అది ప్రాసెస్ అంటే మీరు కేజీలోకే చూస్తారా కొందరు ఏమో గిన్నెల తోటి కలుస్తారు కదా
హ్మ్ నేను కేజీల లెక్క
అవున ఎన్ని కేజెస్ పెట్
కేజికి పావు కేజీ పూ అర కేజీ అదా పవు కారం
అవునా
ఆ రెండు కేజీల ముక్కలులకు పెడితే రెండు కేజీల ముక్కలు ఫిక్స్ జోకించుకొని నచ్చితే అరకిలో ఉప్పు వస్తా పావు కిలో కారం
ఆహ అరకిన ఉప్పు కొడు కదా అంటే వన్ కి టూ అంతాే కదా మ అన్ని ఇంకె మొన్న పెట్టరా ఇది ఒకట్టేనా
ఆ ఏంటి ఆహా ఇప్పుడు ఆవకాయ పెట్టినా అంటే ఆవ పొడు కోచ్చి తర్వాత నువ్వుల పొడి పోసి కొంచం పెట్టర వేరు
అంటే నువ్వు వీదేనా మామడి గయల తడే నువ్వులా
ఆ మామిడికాయలని కొంచెం మావ పొడితో పాటు నువ్వులు మనించిగా వేయి వచ్చి రెడ్ కలర్ లో వచ్చాక పొడి వేసి ఇందులో కలిపేసి పెడతాం అన్నట్టు నూల నూల తొక్కంటాం అ సల్ కాదు నేరుంట సూపర్గా
ఎప్పుడుంలే నువ్వుల తోడు పోస్తారని మామూలుగా ఆవపూడ అంటే వేయిస్తారులేండి జీలకర్ర అవన్నీ మీరు జీలకర్ర పూడ రేరా
అేస్తా కొంచెం అంతే ఒక చెంచడు ఏ జీలకర జీలకర ఎక్కువ వేస్తే ఆ ముొక్క అన్నది మెత్తబడిపోతుంది
ఓకే ఓకే అంటే మా సైడ్ ఎలా ఇస్తారంటే వెళ్డం అన్ని ఈక్వల్గా చేస్తారు
బిల్కువల్ అంటే
ఇప్పుడు ఆవపొడి ఓ సరే ఒక ట్న్ న్ పావు కిలోవి వేసాం అనుకోండి జీలకర్ర కూడా అంతానే వేస్తారు
వెయ్యదు జీలకర్ర వేస్తే అట్ల ఆవుపొడి మొత్తం ఆ జీలకర్ర వాసనే ఉంటుది ఆ పచ్చడి అంతారు
అవునా ఇక్కడే మనసు మా సైడ్ త అందర అలానే చేస్తారు ఇవ మీరు అన్నట్టుకు ఆరామయిది అదనేమో సేమ్ ఒకటికి రెండు ఉప్పు
ఆ
ఇక బీదాయి ఎంత సేఫ్ కానీ మళ్ళీ నువ్వులు మాత్రం సైడ్ పోయారు ఫస్ట్ టైమ్ వింటాాల నువ్వులు పోసిేసి తారే
లేదండి నూల పచ్చడి వేరే ఆ పిండి పచ్చడి వేరే ఇప్పుడు ఆవపిండి పచ్చడి పోసినప్పుడు కూడా కారం కు ఒకటి ఉప్పు రెండు, తర్వాత ఆవపిండి అర కేేజీ ఇప్పుడు ఒక నలభై కాయలు పెట్టినాం అనుకోండి, అర కేేజీ అంటే ఒక సోలేడు ఆవుపిండి పొస్తాం
అదేలేండి అయితే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏందంటే నువ్వుల ఇప్పుడు పోస్తే పచ్చడి చేయదు ఉండదా
అసలు చేదు కాదు ఎంత కమ్మటి వాసన వస్తది తెలుస వన్ ఇయర్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది గ్రేవీ వస్తది వన్ కే ఒక ఆయిల్ ఎక్కువ పడుతది సూపర్ ఉంటది
అంటే ఇప్పుడు ఎంత పోసిరు నువ్వుల పొడి మీరు అంటే ఎంత కేజీకి ఎట్లా
అంటే ఒక కేజీకి ఒక పావు కేజీ నువ్వుల చే పొడి చొప్పున అట్లా రెండు కేజీలకు అర కేజీ నువ్వుల పొడి
కేజీకియితే పావు కిలో ఖచ్చితంగా వేయాల్సిందే
తినే వాళ్ళుంటే అర కేజీ కూడా పోసుకుంట్రు పొడి కాబటి
అవునా ఒకసారి మనం ఒక కేజీ పెట్టి చూస్త వస్తుందా చూడాలి
డి ఒకసారి
ఎందుకంటే నేను ఫస్ట్ టైమ్ వింటా నా నువ్వులు కోయడం పచ్చడిడం
మ్
నువ్వులు తోటి చేయడం ఐతే ఇదే ఫస్ట్ టైం
ఏ లేదు మా సైడ్ మొత్తం నువ్వుల పచ్చడి పెడుతారు ఇంక మళ్ళీ మూడు రకాలు పెడుతాం మేం మళ్ళీ ఇప్పుడు ఆమకాయ్ ది మామిడికాయ చెక్కు తీస్తాం
అవును తీస్తారు
చెక్కు చెక్కు కోస్ తం చెక్కు అంటే ఇట్లా ముక్కలు కొట్టాం ఇగ త పొడుగు పొడుగు ఈకలి ఈ ఈకముక్క అంటరు జు ఆ పిక్ ఆ వొక్క పచ్చడి ముక్కలు ముక్కలు కోసి కేెజీ మా వప్పులకి కేజీ బెల్లం ఏస్తాం బెల్లం పచ్చడి
బెల్లంతోటి కూడా ఏస్తరా
అది ఎంత టేస్ట్ ఉంటది వన్ ఇయర్ కారం లేదు ఇగ కారం వేసుడు లేదు కొంచెం కొద్దిగా అంతే ఏస్తాము బెల్లం పచ్చడి ఎంత సూపర్ ఉంటది తెలుసా ఒక్కసారి వేట్టి చూడు తియ్యగనే ఉన్ టది మరి తియ్యగుండాలనే కదా ముక్క పులుపు బెల్లం తీపు న్ మీరు అసలు తిని చూడరు ఇక్కడ మొత్తము కందిపప్పు మ పెద్దపప్పు చారు బెల్లం పచ్చడి, చపాతి, జొన్న రొట్టె, వాటికి కాంబినేషన్ అన్నట్టు
అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే బెల్లం వేస్తే అది ఎక్కువ జ్యూసి జ్యూసీ కరాబ్ కదా
తె కరాబ్ కాదు ముక్క వన్ ఇయర్ అయినా గట్టిగం వన్ ఇయర్ అయినా కట్టి ఉంటది
అ బెల్లం తోటే
బెల్లం పచలు చుడ మ్ బెల్లం ళ్ళు బాగుంటాయి
అవునా బెల్లము ఇంకా మామిడి పచ్ మామిడి కాయ్ తోటి ఇన్ పచ్చళ్ళు చేతర
అవును మేం మేముయితే చేసుకుంటాం అవ పచ్చరి పెడతమ్ నువులా ప పచ్చడి పెడుతాం బెలం పచ్చడి పెడతాం
ఒకే ఒకే మీరు సాంబార్ లో కూడా బెల్లం వేస్తారా మేడం ఆహా వేయం బెల్లం అలవటయిన అది కచ్చతింగ
అట్లా కాదు సాంబార్లు ఇప్పుడు మనకి కొంచెం ఇప్పుడు చింతపండు కొద్దిగా సాంబార్లు ఎక్కువ అయింది అనుకోండి పులుపు సాంబార్ వేసే టప్పుడు చింత పుండు ఫుల్ పై సాంబార్ ఫుల్ వాసన వస్తాది గుర్తుందా
అవునవును వస్తది
చెంచడు సక్కరా వేయండి
వామ్మో అం తే బాగుంటదా అట్లా వేస్తే
చక్కర వేసి చూడండి ఆ పులుపు ఈ తీపికి ఆ పులుపు కొట్టుకపోయి సగం అంటే పులుపు పులుపు మంచిగా వస్తది ఇగ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటది
ఒకసారి ట్రై చేస్ తాను మీరు అన్నట్టు ఎందుకంటే నేనెప్పుడు వీటిలో బెల్లము చక్కెర ఈ కూరల లో వేయడం అయితే ఎప్పుడు వినలేదు ఫస్ట్ టైం ఇప్పుడు మీరే పచ్చ నల్ల బెల్లం వేసుకోవడము పప్పుచార్ల బెల్లం వేయడం
సా నేనెప్పుడు ఎప్పుడు ప ఆ చాపల పులుసు పెడతా సడన్ గా మావోల్లక్ పులుపు అనిపిచ్చిందనుకో ఎట్లుండాలే చాపల పులుసు మంచిగా బాగా పులుపుంటే కూడా ముఖం పులుపు పట్టి తినబుద్ధిగాదు యావరేజ్గుండాలి. అది అది చూసేటప్పుడు కొంచెం ఉడికేటప్పుడు చెయి మీదేస్ కొన్ని చూస్తాం కదా మనం పుల్లుపనిపించిందనుకో ఎమ్మటే చెక్కరేస్త అందులో అ
ఓ చెక్కరేయాగానే వెంటనే
ఇచ్చ పులుపు బాగా ఇరిగిపోతదన్నట్టు
అంటే పులుపుకి ఇప్పుడు చెక్కర బెనిఫిట్ అయితే
ఆ
బ నే అప్పుడల్ల చూడాలిగ ఎందుకంటే అది అప్పుడప్పుడు సాంబార్ చేసినప్పుడు పుల్లగయితది
ఉమ్ సాంబార్ చేసెటప్పుడు వేస్తే ఒక చెంచడు స్పూన్ చెం చెక్కరెయ్యాలి
ఇప్పుడు మనము సాంబారు పొద్ ద్దున చేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటది. మళ్ళీ నైట్ టైం వచ్చేసరి కొంచెం పుల్ల పుల్లగైద్ది కదా ఆ టైం ల వేసుకొని మళ్ళొకసారి మసలపెట్టొ
ఆ పెట్టొచ్చు
అదే మర్ మరె ఉన్న టేస్ట్ పోతదా ఏంది అని ఆ తిన్నరా మేడం ఈసారి మామిడికాయలు అటు సైడ్ కొంటున్నారా
కొంటున్నాం కొంటున్నాం మీకు ఎట్లున్నాయి పండ్లు. ఏ మా దగ్గర ఐదు వందలకి వం ద ఆరు వందలకి వంద కాయన్ బట్టిగా
ఆ ఇవి తినేటి అయితే
తినేటి అయితే మొన్నటి దాకా ఎయిటీ రూపీస్ కు కేజీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉండే మొన్న దిగినయి ఫి టీ రుపీసు థర్టీ రూపీసు ఇట్టున్నాయ్
అవునా మళ్ళా పెరిగిందిగా మేడం నిన్న,
అమ్మ
నిన్న పెరిగిందిగా మళ్ళీ రేటు డెబ్బైకి వచ్చిందిగా,
అవునవును
డెబ్బైకి వచ్చింది అది ఎప్పుడు. తగ్గే తెల్వద్ ఎప్పుడు పెరిగేది తెలివదు,
అవును ఇంకా ఎ సంగతి, పిల్లలు పడుకున్నార మరి,
మేమి ఇంకా రకరక. ఇదే పచ్చడి కాదు ఇంకా జ మిరప పండ్ల పచ్చడి కూడా పెట్టినా కేజీ, మేము కొరివి కారంమంటాం మీరేమంటారో తెలియదు గాని, ఆ పండ్లు మిర పండ్లు దొరుకుతాయిగా కదా,
అవును ఇప్పుడు వస్తున్నాయి మేడమ్,
ఊ అది మంచి,
ఈ సీజన్ లో రావాలి కదా మాకేం రావట్లే అసలు అసలు చింత చెట్లే లేవు ఎక్కువ
ఊ
కొందామాన్నకుడ ఎవర దగ్గరనా అప్పుడు ఏమో, ఎవరి ఇంటి కన్నా చెట్టు ఉంటే, అంటే డైరెక్ట్ పోయి కోసుకొచ్చుకునేది,
ఆ
ఇప్పుడు అందరూ. ఇల్లు కట్టుకోవడం కోతులు వస్తానేయని చెట్లన్నీ తీసేసి, తీసిరు చింతకాయ దొరకట్లే మళ్ళీ, ఇవి లడ్డు మిరపకాయలు కూడా మా సైడ్ రావట్లే,
అంతేనా
అవును అందుకే ఈసారి మేము. పెట్టలేదు మా అమ్మ అయితే ఎప్పటికి పెట్టేది చింతకాయ పచ్చడా, ఈసారి పెట్టాలే,
తిన్నారా అండి వేర అయితే ఓకే అండి ఓకే,